సారు
ఏం లేదురా మీరేం చెత్తన్రు
ఏం లే తిన్నారా
అ తిన్నాం రా
ఏం కర్రీ తిన్లే తినాలి గావాల అదే అదే సైజ్ చిన్న సైజ్ కావాలా అవునా
అ ఎవరు పక్కన
ఆ ఎవరో ఆ ఎవరో వేరేటోళ్లు మామ్ మమ్మీనడుగుతా ఒకేవేళా చిన్ మమ్మీనడుగుతా ఒకవేళ చిన్నసైజు ఉన్నాయంటే చిన్న సైజు మీదే ఇస్తా ఎవారో పక్కనోళ్లు డీజెన్ ఒకే నా అంటి
అ
ఓకే అన్ ఓకే ఆంటీ
ఓరినాయనో
ఆ నేను ఇప్పుడు చెప్తా అ ఎవళ్ళు ఊహూ వేరేటోళ్ళు
అడిగిపోయి దగ్గర పోయి మాట్లాడోత్తే అయిపోయేదిగా ఇప్పుడు నాకు ఇది కూడా వేస్టే కదా వాళ్ళదే ఇనిపిస్తుంది ఎక్కువ
ఎవరో వాళ్ళు పక్కనోళ్ళొచ్చి మాట్లాతాఉన్నారు ఆ వచ్చి డిస్టర్బ్ చేత్తాఉన్నారు ఫోన్స్ మాట్లాడతాంటే
ఆమె కొంచెం మెల్లగైనా మాట్లాడమను లేకపోతే అటు పోయి అయినా మాట్లా మాట్లాడమను
ఏం చేత్తారు
ఇప్పుడే అటు పోయ్యొచ్చినా అటు పోయిచ్చి కూసున్నా ఫోన్ చేద్దామని మీకు ఫోన్ చేస్తాన్న
అవునా
ఏం చెత్తారు మీరు
ఏం లేదు
ఊహూ
ఉట్టికే కూసున్నా
అవునా ఆయితేనే మావిడికాయలు
అయితే అన్నాయ్ కానీ అవి ఊకనే రాలిపోతానాయి ఉండనే ఉండట్లేవు ఎందుకు పెట్టి ఊకనే రాలిపో తానాయ్ ఆగో చెట్టు మింద గా ఉండట్లేదు
మీ సెల్లె గొంతు కీస్పిట్ట లెక్క గింతుంది
కోతి చెట్టె కింది ఎక్కువగా రాలిపోతానాయి
ఓహో
ఊ
ఊ ఊ
మీరు తిన్నారా
ఆ తిన్నారా
ఆ ఏం కూర
ఊ పప్పొండినా
అవునా
ఊ ఈ రోజు మా పండగ ఇగ పని చేసుకొని ఇల్లు దుడిషి
మరి చికెన్ కికెన్ ఏంది రవి పండాగకిి
అంటే అ ఏం పండుగ అంటే ఇప్పుడు జాగ మీకు జాగారం ఎట్లా అట్లా మాకు ఈ రోజు ఈ రోజు నుంచి వన్ వీక్ వరకు ఇవి పెద్ద రోజాలన్నమాట
అవునా
అ ఈ వారం మొత్తం పెద్ద రోజాలన్నమాట
అవునా
అట్లా ఉపవాసాలు ఉండి ఈ పెద్దవి కాబట్టి
ఆహా
కొనే నమాజు లు అవి చదువుకోవాలి నైట్
మీ ఆల్గు ఇలే జయ్యరా ఈరోజు
సాయంత్రం చేస్తారు సా సేమే అలాంటే ఏం లేదని చూసి ఏమైనా స్వీట్ చేసుకుంటారు అది చేసుకుంటూ చేసుకుంటారు ఉపవాసాలు ఉండ వాళ్ళు చేసుకుంట్రారు నేను ఉండట్లేను కదా
అవునా మరి ఈ రోజు ఉంటే అంది ఈరో ఇయర్ ఉంటే లాస్ట్ అయిపో మూరు రోలయేది కదా
ఆ ఇయో మీ అన్నయ్య వద్దు అన్నాడు నెక్స్ట్ రేపు అక్క నల్లుండి ఉందులే ఈ రోజు వద్దు అని అన్నాడు
అవునా
ఏ ఉండలే నైట్ సరిగా నిదలేదరా కం బం కొనీయలిదు అస్సలుక ఏది మళ్ళి ఇప్పుడు ఉన్నాను కదా అతదదు నీకు వద్దులే అని
ఇ స ఏమియాల జయలే ఏ చేయలేద
ఆ ఉపవాసం ఉంటేనే సాయంత్రం రోజా ఇస్తారు అయ్యేటప్పుడు చేసుకుంటారు అన్నమాట
అవునా
నేను ఉపవాసమే లేను అ చేసుకోను అన్నయ్య ఉన్నా నేను అన్నయ్య ఉంటం కాబట్టి ఏ చేజదాన్ని
ఆ అవునా
తీ పోయడు
ఉ
ఆ య్యాలి ఆ ఒ దానికోసం ఏం చెయ్యాలని చెయ్యాలి ఒకవేళ చేస్త సాయంత్రం వరకు చేస్తా చూస్తా లేకపోతే మా అత్తమ్మ నుంచి ఏమైనా పంపిస్తుందో చూడాలి ఈ రోజు అక్కడ కూడా ఏమైనాప్పు స్వీట్ చేస్తారు కదా ఆనజనావాంపి చెడవ సడతా
అహ
తిన్నావ మరి అన్నం
తినాలీ ఇప్పుడ పెట్టుకుందాం అని చూస్తున
ఓహో ఇంకరా
కిషు మాది
ఆహా
నేను మాక్కొచ్చింది ఫిష్ తెచ్చరు
ఆహో
ఇంకా అదే ఉంది అండి పోయింది నిన్ననే పోయింది ఉ
ఉండమనొచ్చుగా మరి ఒక రోడు రోజులు ఉంటే ఏమైంది
ఉందాం అనుకుంది కాని ఆమె ఇంకా ఒక్కది పోవాలంటే ఇబ్బంది అయింది వాళ్ళకిిగి పోతామె
ఒ హో
ఆ పిన్ని ఉండదంటా ఎళ్ళిపోతను ఉన్నది అ ఒక రోజు వింటారంటే అంటే ఉంటది
అవునవును
ఆ వాళ్ళ ఒకది పిల్లల్ని వేసు సుకొని లగేజ్ గిగేజ్ తీసుకొని పోవాలంటే, ఇంక ఇబ్బంది అయితది అని అంటే, మా అమ్మ కూడా ఏం వద్దు పోలే అని అన్నది బా ఫోన్ చేస్తున్నాడు ఎట్లాగో మన నెల కొచ్చుడేగదా పోదామ అని చే పిండు రమ్మాన్ చెప్పిండు మ పిలేలో కే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట పిల్లలకు
ఏడిసిరా పిల్లలు
ఓ మాస్ ఫైలి మస్ ఏడ్చింది
ఆహో
బాగా ఏడ్చింది ఏడితే మా అక్కడ కొట్టింది, కొడితే ఏడచుకుంట ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా బెడ్ మీద కాసేపు పండుకుంది ఆమె ప ఇంకా పండుకను లేసి, ఇంకా సానం పోపిస్తే, ఇంక తయారయ్యారి నిన్న మూడు గంటల నుం స్టార్ట్ చేస్తేనే వాళ్ళ క అన్ని సదరి పెట్టేసరికి నిన్న సరిపోయింది
ఎం ఎం సదిరి రూ
పచ్చడి కారంగిట్లా పెట్టి బాక్సు కు కర్రీ చేసి మళ్ళీ అన్నం వండి అది బాక్స్ పెట్టి కరర్రి బాక్ అవి వాటర్ ఏం చేసినా వాటర్ మంచిగా మజా వాాటిల్ నిండా పోసి ఫ్రిడ్జ్ లో పెట్టినా ట్రైన్ ఎక్కంగానే ఊకొని ఇప్పుడు నార్మల్గా కుండ నీళ్ళు వస్తే, ఉంటాయి తాగడానికి కాని వాళ్ళు ఎలక్కంగానే తాగేటప్పుడు చల్ల గుండనే ఉంట తాగినట్టు కూడా అనిపియదు ఉ కనీసం వేడియా ఏమంటరు కొంచెం నార్మల్గా సల్లాగా ఉన్నా ఏం కాదని పెట్టినా, ఫ్రిడ్జ్ లో పెడితే అవి కొంచెం కూల్ అయినాయి, బట్టర్ డ్రెస్ ఏమంటారు ఒకటి టవర్ లాంటి జుట్టి బ్యాగ్ లో పెట్టినా
ఆహో
ఉ స కొంచెం చల్లాగా ఉంటది కదా ఆ ఫైవ్ కే ఫోర్ థర్టీకి దిగుతారు ఇమ్మటే, కానీ ఫోన్ చేయలేదు ఇక, నేనే మధ్యాహ్నం వరకు చేద్దామని ఆగిన
ఆ పని చేసుకుంటుందేమో అయ్య పోయి
ఆ పని ఉంటది కదా పని చేసుకుంటది పిల్లలు స్కూల్ పోయ్రో మరి ఇ పని ఉండదట్టుంది ఇక చెయి నం కూడా చేయ్యాలి
అదే బట్టలు గిట్టలు చాలా ఉండేయిగా
ఆ అవీనిన్నది ఈసిత్త నా కనీస అవును తొమ్మి ఈ టైం కైనా పిండి ఎస్తా వెమ్మట ఆరడి పైన ఎస్తతే కానీ పణుకు అ లేవన లేవ ఇ అ ఇకావే
అవు పొదుగాేలు చెప్పిన పింండేసి ఆరేస్త ఆ
ఆ నైట్ ఉ నైట్ బట్టలు ఇవన్నీ ఇడిచిన బట్టలన్న కవర్ ఇట్లా చూపిస్తే అవన్నీ పిండేసేదాన్ని నేనైనా మామూగాయినాంకా ఏం జెప్పలే ఇగ నైట్ నిన్న పోయేటప్పుడు అవన్నీ ఇడిచిన బట్టలే అని చెప్పింది ఇగ ఇగ అందుకనే ఇగ ఏముంది లే పిండేత్తది పిల్లగాల్లేయి ఉన్నాయి ఆమెయి ఒక రెండు సారీస్ ఉన్నాయి కావచ్చు
ఏమి టక్కటక్క విండి వేసుకొని ఆడ వేసుకుంటుంది
లేబోతే సార డ్రాైట్టద
డ్రై క్లీనింగ్ కా
ఉ
అడున్నదా డ్రై క్లీనింగ్ కి దగ్గర
ఊ ఉంటాయి దగ్గరున్నాయి కావచ్చు
ఊహూ
మ్మ్ ఊ ఆ ఇంగ అప్పుడు ఇగ ఆడ నుంచి వచ్చేటప్పుడు విడిచిన బట్టలు ఇట్లున్నాలాడ ఆడియే నే ఏడియానే ఉన్నాల అయ్యి ఇయ్యి అన్ని కలు
సురుగా
ఆ అన్నీ పిండుకొని పైన స్లాప్ మీద టెర్రస్ మీద ఎత్తే అవే ఆరుతాయి
ఆహా
ఆ పైకెక్కరు కింద ఎత్తే ఉన్నవి కింద కూడా రెండు ద రెండు దండాలు మూడో ఉన్నాయిలే గాని అవి జల్దీ ఆ టు లేదు ఆరితే ఆరవ్ ఇప్పుడు ఎండ కొడుతోది కాబట్టి కిందనే ఏస్తాది కావచ్చు
ఊ
ఇంకా ఎక్కువుంటే పైనేస్తది అది కొంచెమే సందుందై అది సగం నీడే వత్తది అది ఎప్పటికి నీడే ఉంటది ఎండ కొట్టదు చాలా వరగు తక్కువ
ఆహా ఇగ నిరులి మారుతి పటు
ఆ ముక్క ముక్క వాసనోతాయ్ పైన ఎసిననుకో మంచిం ఎండకి తొందర అర్థయ్
అవును ఆహా
హ్మ మే అప్పుడు పోయినప్పుడు ఎషొచ్చీ మధ్యానం వరకే బట్ల అరినయ్
అవున్లే మనకే ఇడ ఫుల్ ఎండ కొడుతాంది ఆడ కూడా బానే కోడు
ఇగ్ వాళ్ళా కడ కూడా కొడుతూనే ఉంనాలే ఎండ ఏండ ఎందైనా ఎండ కొడుతునే ఉంది ఎండాకాలంగా
సుకల్ జూపిదు ఇప్పుడే ఇంగ్ తిండ కొడతాన్దాంటే ఇంకా వచ్చేట ఏత్
ఇప్పుడు ఇది మార్చి ఇంకా ఏప్రిల్ ఉన్నది మే ఉంది జూన్ ఉన్నది ఇంకా మూడు నెళ్లు సంపుతది ఇంగ వడగాలులు స్టార్ట్ అయినయ్ అన్ వడగాలు స్టార్ట్ అయినాయంటే జరాలోత్తయి ఖచ్చితంగా
ఆ గాలిదుమ్ములు వచ్చినా మనక్ కరెంటుండదు
ఆ కరెంట్ పక్క పె పొద్దున్న దాకా వడగాలి వచ్చింది అనుకో బయటికి వెళ్తే ఎమ్మటే జరంగ వస్తది ఎమ్మటే
ఆ ఇవన్న కొడుకు న బయటికి ఎలా నయను జర
ఎల్ల నియకమ్మ మీ సైడ్ వో బైటిక్ కెళ్తే కోతురున్నాయి మీకెళ్ళి బాగా
ఆ ఒక్కరిని పంపి మేము మీవైనా ఆ పిల్లలైనా చూసుకుంటా ఉంటారు ఒక్కే ను పంపియా మే
ఏం లే పిల్లల వకు వయటోళ్ళు వస్తా అన్నట
ఆఓహా ఆనీ మాఊడ పోవుదు
ఇలా మద్దొంగలు అంటే తాలు అంత
ఆఓ
సరేలే మరి నాకు వేరే ఫన్ వస్తుంది
ఆ సార్